హలో మనం ఇప్పుడు సమ్మర్ గురించి మాట్లాడుకున్నాము
ఊ
ఈ సమ్మర్ లో మనము చల్లగా నీళ్లు గాని జ్యూసులు గాని ఇంకా మనము ఈ క్లైమేట్ హ్యాట్ యూస్ చేస్తాము అంబ్రిలా యూస్ చేస్తాము మీరేం చేస్తారు
నేను ఒక చల్లగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాను హ్మ్ ఎక్కడన్న అ ప్లీజంట్ ప్లస్ కి వె పోను ఆ ఒక కూల్గా ఉండే లొకేషన్ ఏదైనా చూసుకని స్పెండ్ చేస్
హ్మ్ మనము క్లోత్స్ కూడా క్లోత్ కూడా కటన్ గా ఉండేవి కాటన్స్ విగా అలా యూస్ చేస్తాం ఎందుకంటే చెమట అని స్వెట్ అనేది ఎక్కువగా ఉండదు
ఎక్కువ వాటర్ ఉన్న ప్లేసెస్ లో స్పెండ్ చేస్తాం అన్నమాట
అంటే కూల్ ఏరియాస్ ఏసీ ఉండాలి ఇంకా ఇంకా మనమయితే ట్రీస్ అంటే చెట్లు ఉన్న చోట ఉంటే ఇంకా క్లైమేట్ బాగుంటుంది నేచర్గా ఇంకా ఫ్రూట్ ఫ్రూప్ట్స్ జ్యూస్లు ఎ మనం దాని మీద ఉం
ఎక్కువ సన్లైట్ పడకుండా కొంచెం జాగ్రత పడ్తం మనమాట
అదే సన్ స్క్రీన్ అప్లై చేసుకొని అంటే మన స్కిన్ డామేజ్ కాకుండా ఉంటుంది కాబట్టి ఇంకా మనము గొడుగు హ్యాటు
ఎక్కువ నేను హ్యాట్ యూ చేస్తూ ఉంటాము
ఇంక మన్ ఇంకా సమ్మర్స్ లో మన్ మనము ఎక్కువగా చల్లదనలే ఎక్కువగా చూస్ సము మనము అంటే వేడి వస్తువులు ఎది ముట్టుకోము ఎందుకంటే అది మన అంటే వేడి అలా ఉంటుంది కాబట్టి ఎక్కువ మనము ఏసీలో ఉంటాము ఇంట్లోనే ఉంటాము బయటికి కూడా ఎక్కువగా రాము వచ్చినా మనం దానికోసం సన్ స్క్రీన్లో అప్లై చేసుకుంటా ఉంటాము
ఈ సమ్మర్ వల్ల చనా ఎంత చిన్న అడ్వాంటేజ్ ఉన్నా డిసఅడ్వాంటేజ్ చాలా ఉంటాయి అది ఏందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పింపుల్స్ అనేవి ఫేస్ లో అటాక్ అయితాయి
పాటించుకోవాలి కదా
దాని ఏమో అనేవి ఎక్కువ తినకూడదు ఆ సమ్మర్ టైమ్ లో దాని వల్ల కొన్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి
అవును హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి ఆ టైం లో
ఉమ్ ఎక్కువ కోకోనట్ వాటర్ తాగితే హెల్త్ కి చాలా మంచిది